ప్చ్ హలో
హలో
హాయంది.
హాయండి. ప్చ్
బాగున్నారా
ఆ బాగున్నమండి. మీరు బాగున్నారా
ఆ ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ కూర్చున్నా
ఆహా వంటయ్యిందా అండి
ఆ అయిందండి
ఆహా ఏం కర్రీ చేశారు
దొండకాయండి దొండకాయ ఫ్రై చేశాను
పిల్ల స్కూల్ కెళ్ళిందా
ఆ వెళ్ళేదండి
మరైపోయిందా అండి పని మొత్తం
ఆ అయిపోయిందండి పనంతా అయిపోయింది
మ్ హూ ఎట్లుందండి మీ దగ్గర ఎండా
మా దగ్గర ఎంండ ఎండ కొడుతుందండి బానే కొడుతుంది ఎండ ఇప్పుడు చల్లగుంది
ఊహూ మా పొద్దుందా లేవంగానే చల్లగనిపిస్తాంది కదా
మ్మ్ చల్లగుంది మళ్ళిప్పుడు కూడా చల్లగుంది మధ్యాహ్నం బాగా ఎండ కొడుతుంది అసలు అయిందంటే ఎండ బాగా కొడుతుంది
ఆ అవును
ఉమ్మ్
మీకు ఏ కాలం అంటే ఇష్టం అండి
సరే కాలం
అండి
చలికాలం
చలికాలం ఆ
ఎండ కాలమంటే ఎండల ఎండాకాలం అంటే ఎండలు బాగ కొడతాయి మనం తట్టుకోలేము
ఉమ్
ఉమ్మ్ చలికాలం కూడా వెదర్ మంచిగుంటది చల్లగుంటదిగ ఎప్పటికి
ఆహా ఎట్లయినా చలికాలం కూడా ఇబ్బంది ఆర్
ఆ అట్లా కూడా ఇబ్బందులేగాని మరి ఆ ఎండకు కూడా బానే ఇబ్బందైతుంది కదాండి బాగా ఉడుకుతది అసలుకు చాలా ఇబ్బంది అయితది
ఉమ్
ఉమ్మ్
అదే ఎండాకాలం బానే ఇబ్బంది ఉంటుంది చలికాలం ఇబ్బందే వర్షాకాలం ఇబ్బంది ది మూడు కాలాలు ఇబ్బందే మ్మ్ ఆ అన్నీ చాలానే ఇబ్బందే
ఆ
మ్ వర్షా కాలలే వానలు పడతాయి ఇ ఇబ్బందే ఆడ మొత్తం పంటలు నష్టం అయితయి మళీ పంటలు ఇరై తై ఇంకా స్కూల్ పిల్లలు పోవడానికి కూడా ఇబ్బంది అయి బాగనే
ఇబ్బందే అయితది వర్షం పడితే స్కూల్కు పిల్లగాళ్ళు స్కూల్కు వెళ్ళలేరు ఇబ్బందయితుంది
అవునా
వంటక వంటలు అయినయా
ఆ అన్నమైతుంది అన్నమైతాంది టమాటా ఉ టమో అన్నం మెంతి కూర అన్ని వందిన మధ్యాహ్నం అదే ఉంది ఇగ మ్
బావ మంచిగున్నడా
ఉ బా బాగున్నాడు మీ పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నారు
మ్
ఏం చేస్తారు
ఏ మున్నయి ఇగ అన్నం వండుతాన్న ఇంకా
మ్
ఉండాల అన్న మొక్కిన ఉన్నాయి ఇగ అన్నం తిని పనుకోవాలె
ఆ ఎ పొద్దున్న లేస్తే ఇగ పనే ఉంటది
మ్ హు ఈ వాతావరణం బాగా ఇప్పుడు కూడా కొంచెం కూలే ఉంది ఎందుకు ఏమో మా ఎండలకు బాయ్ ఆ
ఆ ఇంకా నాలుగు తర్వాతకి ఎండలు బా కొడత ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ వచ్చింద అంటే ఎండలు బాగ్ కొడ్తవి
వ
ఉ ఏప్రిల్ మే రెండు నెలలు మస్తు ఉంటది ఎండ.
అవునవును.
తీసుకెళ్ళాలంటేనే ఇక బాగా ఇట్లా వేడిగా వస్తాంటది. ఇంట్లో ఉన్నా దగడ్ వస్తది, బయటికి పోతే ఎండ కొడుతది. అహ ఎక్కడ ఉండలేం ఇగా ఈ ఎండ సల్లగున్నది.
మీకు ఏసి ఉందా అండి.
హ్
ఏ సి ఉందా మీకు.
ఏంటిదండి.
ఏసీ ఉందా అంటున్నా.
ఏసా మాకు లేదండి ఏసి లేదు.
అహా
ఏ సి లేదండి మా కూలర్ ఉంది గానీ ఏసీ లేదు.
అయనా ఏసీలో ఉండి ఉండి కూడ మనం బయట తిరగలేమ
తిరగలేము అవును ఏసీకి అలవాటు అయితే మనం బయట ఇగ తిరగలేం మనం ఇగ మనకి ఎప్పటికీ ఏసీలోనే ఉండాల్సి వస్తది.
అవునవును. ఎప్పటికట్లనే ఉండాలంటే మనం బయటికి ఇగ పోయి పని చేసు
పని చేయలేము ఇగ బయటకి పోయి మనం పని చేయలేము ఇగ బ ఇంట్లో ఏసీ ఉంటే సల్లగా ఉంటది. ఇగ బయట వేడిగ ఉంటది, బయటకి పోలేం.
అవును. అలవాటు పడకూడదు దాని ఎఫెక్ట్ ఎఫెక్ట్ బానే ఉంటది హ్ ఆ లేదు.
హ్మ్
కొనాలే.
హుహ్
ఆ వంట అయిందా మరి.
ఆ అయిందండి.
ఆ హా అవునా. పిల్లల్ ట్యూషన్ కెళ్ళి వచ్చిన్లా.
ఆ ఇయ్యాల టూషన్కి వెళ్ళలేదు ఇవాళ.
ఎందుకు?
ఆ ఇంటికాడనే ఉన్నరు ట్యూషన్ కీ పోలేదు.
హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినయా?
ఆ ఇగ మొన్నటి నుంచే పదిహేను తారీఖు నుంచి స్టార్ట్ అయినయి.
ఆహా
అ సరేనంటే ఇగ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ కు సెలవలు వస్తాన్నయి ఎండా కాలం సెలవులు
ఆహా ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్
ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ కు
అవును.
ఊ
అవునా హల్డేస్ కెల్తారా
ఎక్కడకెళ్ళమ్ ఎక్ ఎక్కడికి వెళ్ళం ఇంటికాన్నె ఉంటాం.
ఆహా ఆహా
హు
ఇంకా షాపింగ్ చేస్తారా మీరు
ఊహు
పండగ వస్తుంది కదా షాపింగ్ చేసారా ఇప్పుడు
ండి. నేను ఎక్కడికా ఎక్కడికి పోత త్తలేనండి.
ఆహ మీ డ్రస్సులేస్ స్తర సారీస్ కడతారా
డ్రస్సులుగా ఎస్తాము శారీసు కడతాము. డతాము రెండు.
అవునా
ఉ
ఆ
పండగ ఎప్పుడైతందండి.
పన్న పన్నయ ఎల్లుండిగా
ఆ
ఆ పండగ ఎల్లుండి.
ఊ పంతొమ్మిదో తారీఖు అవుతుంది పండగ
అవునా మీరేమేమి చేస్తారండి.
నేనా నేను పచ్చడి చేస్తా ఉగాది పచ్చడి చేస్తా ఆ బచ్చాలు చేస్తా
ఊహు
హూ
బచ్చాలు ఎలా చేస్తారండి.
బచ్చాలాండి శెనగపప్పు ఆ బెల్లా గోధుమ పిండి గోధామ పిండి మన చపాతి పిండి లెక్క కలపాలి శనగపప్పు ఉడకబెట్టి దాన్ని మంతగా మెత్తగా రుబ్పి అలా బెల్లం వేసి మంచిగా మెత్తగా లడ్డు లెక్క చేసినట్టు లడ్డు చేయాలి చపాతి చేసి అల్లా దాంట్లో పెట్టి మళ్ళా చపాతిని చేసినట్టు చెత్తే మళ్ళా పేన మీద వేసి మంచి దమ్మి నెయ్యిేసి మంచి గటు ఇటు కాసుకుంటే నెయ్యేసుకుంట చెయాలి
అవునా ఒకది పడ్చడి ఎట్ల చేస్తారు
ఉగాది పచ్చడి మనకు అవన్నీ ఇక ఐద ఆరు రకాలు ఉంటది చింతపండు పులుపు కారం ఉప్పు అన్నుండాలి మాడకాయి ఆ మలయాపు పువ్వు మ్మ్ అవేసి ఇగా పచ్చడి చేస్తా ఉన్నట్టు మంచిగా బెల్లం
పిల్లలకు షాపింగ్ చేస్ తార మరి
ఆ లేదండి పిల్లగాళ్కు ఉన్నాయి బట్టలు ఉన్నాయా కాబట్టికి షాపింగ్ చేయట్లేదు ఉన్నాయి
అవునా అయిన ఏ షాపింగ్ షాపింగ్ అంటాం గాని ఏం చేయేటట్టు ఉండదు నా పడ్డే కదా అండిపిస్తా అష కొత్తబడే కదా ఇక్కడ మా అబ్బాయిలా పడ్డది కదా తెలుసా హలో అవునా పడ్డది ఇక్కడ త్రీ డేస్ ఆఫర్స్ పడ్డాయి కదా
అవునా అవునా అదే నాకు తెలియదు మరి
మ్మ్ హ్మ్ బానే ఉన్నాయింట డ్రస్సులు మీ మాంది చేయాలి ఇగా ఇప్పుడే చేయాలా అండి ఇన్ వైప్
రేపు చేస్తారా మరి ఎల్లిండి పండుగే కదా అండి ఎల్ళని పండుగనే రేపు చేస్తారా
ఏమో ఏమో సార్ ఏమంటాడో షాపింగ్ అంటే పైసలు ఉండాలి ఏ సరే
ఇ షాపింగ్ వెళ్లాలంటే ఇంక అంటే ఇం డబ్బులు ఉండాలి కదా షాపింగ్ చేయాలంటే తక్కువగా చానా పడతాయి బట్టలంటే
అవును మీరు మార్స్లా ఉంటారుారా లేకపోతే చిన్న చిన్న షాప్లాగా ఉంటారా మాల్స్ లో ఉంటారా మీరు
మాసల్నే కొంటాం
హ
ఆ
చిన్న చిన్న షాపులకి వెళ్ళారా మీరు
ఇంక ఒక్కొక్కసారి చిన్న షాప్ లో పోతాం ఒక్కొక్కసారి ఇక బట్ట బట్టి ఇక
ఆ అవునా కు చిన్న షాపు అంటే ఇష్టమా లేకపోతే మా స తీ్రిస్ టకా
ఇక మాల్స్ అంటే అళ్లా రేట్లు ఎక్కువ ఉంటాయి చిన్న చేాపలు ఎక్కువ తక్కువ ఉంటాయి గల్లుుంటాయి ఇల్లుంటాయి ఇక మనకి ఇలా నచ్చితే కళ్ళకపోవడం మేక ఉ మనం అడగినంత ఇస్తా తారు అదే మాధర అయితే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఇంత అంటే మనం ఇంత ఇయొచ్చు కదంటే వాళ్ళు పడితే ఇస్తారు అదే మాసలు అయితే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ట్టదికలా రూపాయ తక్కువజేరు అల్ళు హ
అట్లానే ఉది ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి ఇక
ఆ ఫిక్స్ రేట్ ఉంటాయి అదే చిన్న షాపు లో అయితనేమో ఆ ఇంటి ఇ్వండి అంటే ఇస్తారు
అవునవును ఇంత అంటే అంత ఏ మనం బేరేం ఆడొచ్చు ఇక ఆడైతే ఆడలేం మనం అసలు మాల్స్ అలా ఫిక్స్డ్ ఉంటది ఆ ఎంత అంట అంతే రూపాయ అంటే వేరు ప్పళ ఇక్కడ చిన్న షాపులు అయితే మనం వెయ్యి రూపాయలుడిగిన కాడ తొమ్మిది వందలలకు ఆరు వందల
ఆ తొమ్మిది వందలు ఎనిమిది వందలు అన్నా కూడా వాళ్ళు ఇస్తారు అన్నట్టు మనం పెద్ద షాపులో పోతే మనం అక్కడ అడగలేము చూసుకుంటే అడగ వాళ్ళకి ముందే చెప్తారు ఫిక్స్డ్ రేట్ అమ్మా అని
ఆ అవునండి అ అయితే చిన్న షాపు లాంటినే ఇస్తం
చిన్న షాపులు అంటేనే ఇష్టం బట్టలు కూడా మంచినే ఉంటాయి అక్కడ
ఆ బట్టాలు కూడా బాగుంటాయి కదా
హ
సరే అండి థ్యాంక్ యూ
సరే అండి ఓకే అండి థ్యాంక్ యూ
అ